హద ఎం చేస్తున్నారు
ఏం చేస్తాలే కాలి
ఉ నేను కూడా ఖాళీ
తిన్నారా
ఆ తిన్నాం ఇప్పుడే మీరు తిన్నారా
తిన్లే
ఆ మాది జస్ట్ చికెన్ మీది
మటన్
ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా
ఆడతలే మీరు
ఆడుతున్నాం రోజలాల టైం పాస్ కి ఆ మా ఫెస్తోనే ఆడుతున్నా మీరు
నేను గుడా మా ఫ్రెండ్స్ తోనే ఆడతా
రోజేన్ని బోయాలు కొడుతున్నారు
నాలుగ ఐదు
ఉహు ఏమో జస్ట్ ఇష్టే అట్లా రెండు మూడు గోథీన్నావు
ఏ అంత తక్కువనా
ఉ మా మావలుకు ఆడస్త బెంగం
మీకు కూడా ఆరాం ఉంటుంది ఇగ
మాకు అట్ల అట్ల వచ్చు గేమ్ ఉ నీగు పర్ఫెక్ట్ టన
మనం బాగా ఆడతాం మీలెవలందా
మా లెవల్ సిక్స్ట్ ట్వంటీ
మాది ఎయిటీ
వావ్ పెద్ద ప్లేయరే
ఎటు పోతాల గాల్ సౌండ్ వత్తంద్
బయట ఉన్నాం ఫ్రెండ్స్ తోని
ఉ
మీరు ఎక్కడ ఉన్నరు
నేను కూడా బయటనే ఉన్నా బాయ్ కాడికి ఒచ్చిన
బాయ్ దగ్గర ఏం చేస్తున్నావ్ రా
నీల్ గడదాం కొలను
హలో అదే గరి ఒదిగ
ఉహు
గడ్డి కట్టల్ని మొయ్యాలి
కే కోశలా మీరు
ఆ కోసినం మీది మీరు లేట్ గా చేసినట్టుంది.
లేట్ అయింది సారు. అ
ఇంకా మరి క్రికెట్ ఆడతలేద రోజు
క్రికెట్ ఏ మ్ ఇప్పుడు ఆడేది పల్లి ఆడతాం మేము అయితే
హు ఉ క్రికెట్
క్రికెట్ ఏదో ఈవినింగ్ ఆడతాం గంట
ఉ హు ఉ క్యారమ్ మామ్ ఎవడు ఆడతాం మడ రోజు సాయంత్రమా క్రికెట్ ఆడుతాం స్విమ్మింగ్ పోతలేద మీరు
స్విమ్మింగ్ డైలీ పోతం
ఆ
డైలీ వన్ అవర్ అట్లా పోతం
ఆ
నీకు వోచ్చా ఈత
ఆ వచ్చు
ఇట్లా బాగా పర్ఫెక్టా
ఆహ పర్ఫెక్ట్ అంటే జస్ట్ జస్ట్ అలా కొడతా ఎప్పుడో ఒకసారి
అంటే మీ ఫ్రెండ్స్ తోని పోతరా ఒక్కరే పోతరా
ఆ మా ఫ్రెండ్స్ తోనే పోతాం
ఎప్పుడు నేర్చుకున్నారు మీరు
మొన్ననే రీసెంట్గా నేర్చుకున్నాం మా అన్న నేర్పించిండు మీకు వచ్చాయిదా
సిక్స్ క్లాస్ లోనే వచ్చు మనకి
ఆహా వావ్ చిన్నప్పుడే నేర్చుకున్న ఉహు నేర్పించారా లేకపోతే మీరే నేర్చుకున్నారా ఉహు రోజు పోతున్నారా మరి ఈతకు ఆఓ ఆహ ఎప్పుడో ఒకసారి ఆడతాం ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆడతాం మీరు ఉ ఎక్కువ ఫోకస్ గేమ్మిన్ చేస్తాం టైం పాస్ కు అందరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అందరం కలిసినప్పుడు ఒకడ మీటింగ్ పెట్టుకొని ఆడతాం మీరు
ఎవళ్ళింటికాడ అయితే వాళ్ళింటికాడ అడతం
ఇంకో క్యారం ఆడతారు అనుకుంటా
కూడా బాగా ఉడుకుతుంది
గాలి సౌండ్ బాగా వత్తందే
ఉడుకు గాలే తోలుతాంది మీకాడ
మావి కూడా అంతే కొడతంది
వానలు కూడా చూపిస్తానయి రేపు రేపన్న ఎల్లుండన్న వానలు కూడా పడతయట
ఈ ఎండ కొడతంది గాలి
మీ ఒట్లు పోయినయ మీ ఒట్లు వోయినాయా
పోలే ఇంకా
ఉహు అవునా
ఏంచేస్తారు
ఏముంది తిన తినడం తిరగడం మీరు మీరు ఏ టైమ్ లో ఆడతారు గేమ్ ఫ్రీ ఫైర్ ఉమ్
టైంపాస్ ఎప్పుడంటే అప్పుడు
రోజుకు మినిమం ఐదు ఐదు ఓయాలు కొడతా
అయిదారు కొడతా
అవునా నీవు ఒక్కనీవేనా మీ ఫ్రెండ్స్ తోనా
మా ఫ్రెండ్స్ తోనే
బానే ఆడతారు అనుకుంటా మీ ఫ్రెండ్స్ కూడా
వేరే లెవెలు
అవునా నీకన్నా బాగాడతారా నీకన్నా తక్కువనే నా ఉహు
వాళ్ళు సెవెన్ ఇయర్స్ కాంచి అడ్తర్రు
వావ్ చిన్నప్పనుంచి
లాక్డౌన్ కాడనుంచి
మ్మ్ మాకు మొన్న మొన్న నేను నేర్చుకున్నాం మేం మాకు కూడా అప్పటి వరకు టచ్ లేదు గేమ్ మొన్న మన్ననే నేర్చుకున్నాం జస్ట్ ట్వాన్ అట్లా అట్లా ఆడుతున్నాం
ప్డేసిల్ల
ఆ ఆ వకీలు మీరు
ఆ చానకయ్య
మ్మ్
ఇంకా ఈ బొబ్బార్లు కూడా వేసినం
మ్మ్ హ్మ్చల్నే ఏసిన్రు
చాల ఇష్టంగా నష్ట వచ్చు
అవును ఈసారి పంట పొలాలన్నీ మంచి ఈసారి
మ ఉన్నా మార్కెట్ల ఇటే సక్కా
ఆ
మేమే
ఆ మొన్ననే పోయినాయ్
ఏం అట వే
ఆ కొంచెం టైం బట్టి కొదిగా ఇబ్బది కూడా పెటిరు గవర్నమెంట్ టైమ్ పడ్డది తిన్నారామరి మ్మ్ హ్మ్ టిఫిన్ చేసారా
మీరు చేసిరా టిఫిను
ఆ తేషాం
ఎం టిఫిన్
దోష మీది
ఇడ్లీ
అవునా మీ ఫ్రెండ్స్ రాలేదా ఈ రోజు ఉ మ్మ్ హ్మ్ ఇంకా మరి
ఇంకే లే మీరే చెప్పాలి
గేమ్ స్టార్ట్ చేయ్యాలి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయ్యాలే గేమ్ గురించి
ఫోన్ చేసిరు కానీ ఇగ నేనే చేయలే
మ్మ్ అవునా మ్మ్ మినిమమ్ చానా సేపు ఆడుతారా మీరు ఆహా అంటే నలుగురు ఆడతారు ఆ గేము ఎట్లా
ఒక్కడు తప్పించి ఇంకొకడు
మ్మ్
ఒకడు దిగుతాడు ఇంకోడు ఎక్కుతాడు
మ్మ్ హ్మ్ మా దాంట్లో ఎవ్వరు వస్తే వెళ్ళే ఆ మావోలు చిన్నల అన్నారు మీవోలు అందరూ పెదోలా
ఆ మావోలు మొత్తం లెవెల్ నైన్టీ నైన్ ఎయిటీ ఎయిట్ లో ఉంటారు
మ్మ్ హ్మ్ బానేే ఆడతారు మీవోళ్ళు
మీరు ఆడుతలే ఇంకా
ఆ ఆడతాను ఇప్పుడే ఫోన్ చేశారు కానీ ఎతలే ఇంకా పోలేదు మరి ఇంకా
హాఫనవర్ అయితే పోదం
మొత్తం పర్ఫెక్ట్ వచ్చా ఈత
పర్ఫెక్ట్ మనం ఆ మీరు పర్ఫెక్టా ఈత
ఆహా కొంచెం అలా అలా ఆ కొంచెం అలా అలా వచ్చు సరే మరి బాయ్
సరే అండి
ఆ